హలో
ఆ వినిపిస్తుందా
ఇంతకు ఇంకొత్తి గట్టిగా మాట్లాడు
ట్లాడ్తనాను
మ్ ఏం చేత్నావ్
అన్నము కూర అయిపోయినయి అవుద్ కుర అవుద్ కుంది
ఏం కూర
కోడి గుడ్డు పుల్ట
వాటరేసా వాటరేయకండా
వాటరైపొయ్న్
హు
పెనం జీలకర్ర వెల్లుల్లిపాయ్ అ కొంచెం అల్లం పేస్టే పెనం
మ్
జీలకర్ర వెల్లుల్లిపాయ్యెయ్య అదే జీలకర్రాని ధనియార్ పొడేదో ఉందంటదెయ్యాలి
ఉహు
మ్
ఇంకేముంది పులిహోర కలిపేసాను అయిపోంది
మ్హ్
బానే ఉంది రై ఇంక ఫోన్లో కేశ్నం
పుళిహోర టేస్ట్ ఎలా ఉంది
హోరా టేస్టింకా చూడలే చూడాలి కలుపుతున్నాం
చూడు మరి
మ్
మ్ మీ డాడీ వచ్చాడా
ఇంకాలే
ఏం కా మ్మ్ చెప్పు చెప్పు ఏం చడ్డీ ఆ స్మార్ట్ కా
వేడిగా ఉందని స్మార్ట్ కెళ్ళి తిరుగుతున్నాడంట మధ్యానం
ఆహా కూలింగ్కి
హమ్ అ బ పేజందలో
ఖాళీ ఖాళీ చేస్తారు కదా
మవు సాలరీలే తన్నే చెయ్యాలి
అయ్య బొమ్మంచి మంచి మంచిదా అన్వే
హు
ఆ
ఏంటి మర్చిపోయాను అనుకుంటున్నాను హలో హలో కాల్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు చూడు వాయిస్ కట్ అయిపోతుంది హలో
మా సారి బయటకొతున్నా చెపు చెప్పు చెప్పు చెప్పు
ను వయిస్ కట్ అయ్యిపోతుంది
హలో
హలో అవు ఇప్పుడు ఎండోతుంది
బయడు కొచ్చ
నువ్వు లోపలింటే ఏం నాక ఏమి వినపడదు
బయటకొచ్చానే
ఈ సరే ద మే నిమ్మకయ పులిహోర హ బెటర్లా ఉండే
ఎంటి
చింతపండు పులిహోర ను నిమ్మకాయ పులిహోర ల్ లంటుది లాదర్ పనుం
నాను చేస్తుంటలె ఇంకేం డిష్ అంటే ఇష్టం ఎక్కువ
ఫ్రైడ్ రైస్
ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చేత్తనమ్మ
నేన్ చేసింది నాకు నచ్చదు
ఉమ్
ఇన్నొం నువ్వే ఇచ్చుకో నాదే బాగుంటది
అందులో అన్ని మసాలాలు కట్టేసేసి ఎత్త రెంట్లో వేస్ వండమను పో ఏం కర్రీ
నాకదే ఇష్టం ఇది నచ్చదు
హుమ్
హుమ్ ఇంకేంటి
ఇంకేమి
మసాలాలు అన్నీ చేస్తేనే బాగుంటాయి
బాగా వేడి చేస్తాయిగ
అయిన పర్లేదు అదే బాంటది
డాక్టర్ గారు బయటివి తినద్దని చెప్పారు కదా
ఊ పర్లేదు అప్పుడప్పుడుదే నచ్చయిపోయింది, తగ్గిపోయింది కాబట్టి
ఏది
జాబ్స్ లే ఇల్లల ఐస్ క్రీం మరి ఏంటి ఈరోజు షాప్ తిసరా
ఈ రోజు హాల్ డే
హు ఓకే ఓకే సెలవిచ్చారా
హుమ్
రేప్ తీయాలి కదా
ఇగ చూడాలి
హుమ్ ఫోన్ చేశాడా మీ డాడీ
హుమ్
వచ్చి
మళ్ళీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది
ఇప్పటికీ కూడా చెప్పవ అంటున్న
చెప్ప ల్యే ఏదోటి తెచ్చుకుంటడు మాకు సర్ ఒక సారి చూడు ఏదో ఒకటి తెచ్చుకుంటాడు మాకు సరిపోద్ది అంట్న హలో ఇనిపిచ్చట్లేదా
ఉండ్ నెమలి వచ్చే నీ చూసావా
ఊ ఫైవ్ నిన్నే చేసి ఇగో చూడు
బానేఉండే ఈసారి
నచె నుతేస్ట్
ఇం కొంచెం మగ్గ కియు వె
హు హమ్ ఇంకేంటి
ఇది ఎందుల తప్పాల
హమ్ పానీపూరి తెప్పించు తెప్పించుకున్నావా. పని పూరి
పని పూరి చెప్పుకోలేదు చల్రోజు అయింది తిని
ఉ ఉమ్
వాటర్ పడట్లేద వాటరూ అని గుడి వాటర్ ఇంత తేడా పడుతుంది తినేసి ఉ వాటరు పని పూరి లేద్మరి ఎన్ననాల
కొడ్నార ఎక్కడ అంద ఎల్ అనుకుంటున్నారు
ఇ కూడాడ
ఆ వ బండిపైన ఎట్టి మా కూర చూసి సంజయన నువ్వు చూస్తూ ఉంటే కొమ్మన అయితే నేను ఆ పంచుస్త
ఏమున్నా తినేయండి మరి
ఎంటా స్నాన్ చేయాలి
టిఫిన్ తెచ్చుకోమని చెప్పావా
చెప్తాను
చెప్పు
హుమ్
ఉమ్ బానే ఉన్ దందా పులిహోరు బానే ఉందంటన పులిహోరు
మేము చేసాను ఇక్కడ ఏమనుకున్నావు
మీరా
ఉమ్ మీకు ఇంకా ఏమ ఏమిస్ట్ అ
నాకేం ఇష్టం లేదు నువ్వు కొన్ని ఫుడ్స్ చెప్పు దాంట్లో చెప్తా
నాకైతే బిర్యానీ ఇష్టం
నాకతే ఫ్రైడ్ రైస్ ఎస్త
పొద్దున్న తిన్న బిర్యాని అన్నం
బిర్యానీ నాకు వేడి వేడిగా టేస్ట్ అనిపితే తింట ఎక్కువ
నిన్న తిన్నాం ఈవెనింగ్ బాల బిర్యానీ
ఆ ఇంతోచ్చింది అందకని కూరగాయలు కోసుకుని తినేసాను. ఉమ్ హలో
హలో
ఆ నేను కూరగాయని కొనుక్కుని తిన్నాను బాగానే అనిపించింది అంటనాను
ఉమ్ ఉమ్ నిన్న బానే ఉన్నయ్ ఐటమ్స్
ఉమ్
చాలా తక్కువ మంది వచ్చారు కాకపోతే చాలా తక్కువ మంది వచ్చారు
ఉమ్ ఏ జనంతో నీకేంటి పని
ఆ జనం తో ఇంకా ఉన్నారంటన ఈరోజు మారస్ చాలామంది ఉన్నారు
చికెన్ మటన్ వండినా
ఉమ్ చికెను, మట్ ను
బందా కురా
ఉమ్ బావుంది
ఉమ్
బానే అనిపిచింది మటనె నచ్ నాక్ చికెన్ నచ్చింది
ఉమ్ భోజనాల్లో చికెనే కుదరదు మటన్ కన్నా
ఊ
ఉమ్ ఇంకా తినండి మరి
తింటాం ఇంకా నాకు ప్రయాణించడం నాక్ ఇష్టం
ఉమ్
ఎక్కడికన్న వెళ్దామంటే ఇష్ సమడ్ల ప్లేస్ బీచ్ బీచ్ అంటే ఇష్టం కని తీస్కెళ్లే వాళ్ లేరు
ఉమ్
ఉమ్
సరే ఇంకా
ఉమ్ కర్రీ అయిపెందా
ఆ కర్రీ చూడనికి లోపలికి ఎళ్ళాలి ఇక్కడ అయిపోతే అప్పుడు అక్కడికి చూడు
ఉమ్ ఇంకా వన్
చె ఇంకేముంద్ నువ్వే చెప్పాలి
చర్రడం అంటే ఇష్టం
ఆ
మీకెక్కడికి ఎళ్ళడం అంటే ఇష్టం
అలా ఇలా అనేం లేదు ఎళ్తే ఎళ్తా ల్యాపోత్ అంతే లేదు ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని ఏం లేదు
ఎ రేకాల పోడుగలో వచ్చ న
మేము ఇంకో లైట్ వయలేదు లైట్ వయ్యాలి
హ్మ్
హ్మ్ హ్మ్ ఎవరీ బడీ తింటారా తినండి పెట్టుకుని మరి చూడు
మీకు కర్రీ అయిపోయిందా
చూడాలి లోపలికెళ్ళి
ఇకే హీరో అంటే ఇష్టం
అరాం పోతే నేని
మూవీ
హ
అవ్ఇ
మమ్మీ అలా ఎలా ఏం లేదు అని చూస్తా రామ్ మహేష్ బాబు అమ నీకు
నాక అలా ఇలా ఏం లేదు అందరూ ఈక్వల్ ఏ
హమ్
కనడా అంటే అల్లు అర్ ఏంది ఎంటి అంది
ఉ మంచిది
నువ్వు ఎనెళ్లు మానేసి థిన్ బాగోచె చెన్నై నీళ్లూ తాగట్లేదు వేడికి
అయినత్తం చూడు చూడు యాహే
ఫైవ్ మినిట్స్
మరి ఏం చేతున్నావే
ఆ ఆ‌ ట్వువ్వ్ వాళ్ళ మీదకి చాల లే
ట్వెల్ కాదు టెన్
కాదు పొల్నీ
ఓ టెన్ తెన్ను కట్ చేస్తున్
సరే సరే ఉండు బాయ్
ఇంకా